హలో హలో
హలో
నమస్కారం
నమస్కారమ అండి
బొంచేసారా అండి
ఆ బొంచేసాను అండి మీరు
వాయిస్ క్లియర్ గా లేదు కొంచం గట్టిగా మాట్లాడండి
ఆ సరే అండి చెప్ పండి
ట్రావెల్ అంటే ఇష్టమ అండి ప్రయాణం చేయడం అంటే
ఆ ఇష్టం ఏ అండి మీీకు
అప్పుడు రీసెంట్ గా ఎక్కడికైనా వెల్ వెళ్ళారా అండి
నేను ఎక్కడికి వెళ్లేదండి మీరేమైనా వెళ్లార రా
ఆ వెళ్ళాం అండి
ఎక్కడికి వెళ్ళాారండి
రీసెంట్ గా టెంపుల్ కు వెళ్ళామండి ఫ్యామిలీతో
ఉ
ఇక్కడ వాతావరణం కానీ, చూడ్డానికి చాలా అందంగా ఉందండి బాగా
ఉ
నా ఫ్యామిలీ ద నాప్పుడు బాగా ఎంజాయ్ చేయ ఇతే
హ
మీరు వెళ్తుంటారా అండి ఎక్కడికైనా టెంపుల్స్ ఫీల్వో ప్లేసెస్
వెళితుంటమండి అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి
అక్కడ ఎలా ఉంటుందండి మీరు వెళ్ళినప్పుడు.
వెళ్ళనప్పుడు అంతా కొత్త కొత్త పరిసరాలు అ బాగుంటుంది. అక్కడ ఉండే పర్యావరణం వాతావరణం అంతా మంచిగా ఉంటుంది.
ఇ ఇక్కడిక నను వెళ్ళాలని నను అనుకున్నాం.
డన్
హలో హలో వాయిస్ కొంచెం క్లియర్గా లేదు. చూసుకో
మ చెప్పడిీషడి
ఎక్కడికైనా వెళ్ళాలి అని ఉంటుంది, కదండి మీకు అలాగేమన్నా ప్లేసెస్ ఉన్నా అంటే టెంపుల్స్ కానీ పార్క్
ఉన్నాయండి చాలా ఉన్నాయి. అట్లా అంతా పోవాల జర్నీ చే అని చెప్పి కొత్త కొత్త ప్రదేశాలని మనం చూడల్లా దాంతో మనం ఎక్స్పీరియన్స్ కావల్లా
బష్ పెండ్తో వెళ్ళాలని ఉందండి నాకి
నమస్క
దోష్ ఫ్రెండుతో
దీ ఎటువంటీ జర్నీ స్తామండి అ బగా వెళ్ళడం అంటే ట్రైన్ ఆ బస్సెస్ ఆ లేదా బైక్ లో
బైక్ లో వెళ్ళడం అంటే ఇష్టం అండి అది నైట్ లో పోవడం చాలా ఇష్టం.
ఎందుకో తెలుసుకోవచ్చా అండి
బాషం బగాన అప్పుడు పోవాలని ఇంకా ఇష్టం అండి
ఎందుకని తెలుసుకోవచ్చా అండి
అంటే బాగుంటుందండి ఆది ఒక్క అంటే అన్న ఇష్టం అండి అంటే ఒక్కొక్క మనిషికి ఓ ఒకలా ఉంటాయి కదా అట్లా మీక ఎట్లా అండి
రీజన్ ఉంటుంది కదా ఎందుకు అని అంటే ఏమి అనుభూతి చెందాల అనుకుంటున్నారు.
మన అంటే అంతే అండి అది చెప్పడానికి దాని అనుభూతి జస్ట్ అయ్య మనం ఫీల్ మాత్రమే అయితాం
అట్లా ఏమన్న ఉన్నాయండి ఆ ఇట్లా ఫోన్లో పోలే
సోలో ట్ర్రావెలింగ్ అంటే ఇష్టమా అండి
అ
మళ్ళ అలా లేద టెంపుల్సకి అలా అంటే ఫ్యామిలీ తో వెళ్లడం ఇష్టం. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎక్కువ గా ట్రైన్ జర్నీ ను చేస్తాను మనకు ఫెసిలిటీస్ అన్ని బాగు అవ్నా ఆ అంటె మనం ఉండడానికి అంటే పండుకోడానికి వీలుంటుంది ఫుడ్ కూడా టైం లోకె వస్తది
వెళ్లిన అనుభూతి ఏదైనా చెప్పగల్గుతారా హలో
దానికి అనుభూతి అట్లంటా ఏం లేదండి
కొంచం గట్టిగ మాట్లాడాగలుగుతర
ఆ మాట్లాడతానండి ఇనిపిస్తుందా
ఇంక
ఇ మా కుటుంబంతో వెళ్ళడానికి చాలా వరకు ఇష్టపడతామండి
ఎక్కడ గలీవ మా దగ్గరకి అలా అంతా ఏమైనా ట్రిప్స్ కి గానీ అట్లంతా ఊ ఇంటికెమైనా అట్లా ఉన్నాయండి అట్లా వీళ్ళ తో పోల్ల అని
అల ఏమ్ లే సోలో వెళడానికి ఇష్టపడతంతే
ఎందుకండి సో ఇష్టం పడేది
టె మనమ్ మనకి ఇష్టం ఒచ్చినట్లు ఉండొచ్చండి అక్కడ అంటె మనకిలా ఉండాలి అలా చెయ్యాలని ఎవరు చెప్పరు
ఆ
టె మనకు ఎక్కడ ఇష్టం ఒస్తే అక్కడ అగోచ్చు
హమ్
సోలోగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా మౌంటైన్స్ కి అలా వెళ్ళి అక్కడ స్టే చేడం అంటె ఇష్టం అక్కడే క్యాంపింగ్ వెస్కోడం
ఎప్పుడైనా వెళ్ళారండి సోలో ట్రిప్ మీరు
సోలో ఇంక వెళ్ళలేదండి ఫెండ్స్ తో వెళ్తూంట ఎక్కువ
తోయల్లడం మంటె ఇష్టమా బాగ
అది కూడా మౌంటెన్ ట్రెక్కింగ్ అంటే కొంచెం చా
సారా అండి ఏమన్నా ఒక్క ఒక్క ఎన్న మౌంటెన్ ట్రిక్కింగు
మా ఊరు సరౌండింగ్స్ లోనే ఉన్నాయండి మౌంటైన్స్
ఆ వెళ్లార ఎప్పుడైన
ప్పుడు ఫ్రండ్స్ తో వెళ్తుంటాం మండి అక్కడికి
దనికీ మౌంటైన్ ట్రెక్కింక్కి ఎళ్ళినప్ ప్పుడు ఏమైన వస్తువులు అట్లా ఏమైనా తీసుకోవాల్సిందేవి ఇంకా ఏమన్నా దానికి కావాల్స్ జాగ్రత్తలు మాతో పంచుకుంటారా
పప్పకుం
చప్పడి బ ఏం జాలారి కొళ్లాట్లా మౌంటైన్ ట్రెక్కంగ్ కూడాడ
వెళ్ళినప్పుడు అంటే ఏమన్నా మెడికల్ సేఫ్టీ కి ఏమన్నా ఉండాలండి ఫస్ట్ ఎడ్ ఎక్కే తప్పుడు కానీ లేవ దడికే తప్పుడు కాని ఉన్నా కాాలలాస్ పడతాంంట
ఉ
అలా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఎయిడ్ తిట్ ఉండాలి
మనక ఏమన్నా దెబ్బలు తాసినప్పుడు అవసరం అవుతుందని ఫస్ట్ ఎయిడ్ తిట్ండాలి అంటు అన్నారు జాల పరిపాటింట
ఎవరంటే మామరు ఆల్రెడీ ముందు వెళ్ళింటారు కదండి వాళ్ళు ఏ రూట్ అయితే పెంచుకొని ఉంటారు ఆ రూట్ లో గురించి అడి
ఉ ఆవు ఏడి ఇ మనం క్లైంబ్ చేయడానికి మనకి రూట్ తెలిసుంటే మంచిగా చెప్తున్నారు కా న జగే తరు పా దని చల్దం
తెంప వాలా ఏంటన్నా ఉంటాయి కదండి
ఆ
వాటి నుంచి కొంచెం సురక్షితంగా ఉంటే కొంద లేవడి
అే ఇప్పుడు మనం క్లైమ్ చేసేటప్పుడు మనకు స్టిక్ కు సహాయం ఉంటే అది కొంచెం మంచిదా కాదండి అ అట్లాంటది
ఎక్తే మౌంటైనింగ్ బట్టి ఉంటు మ
అంటే ఇప్పుడు మౌంటైన్ చా మీరు హైగా ఎక్కిినార అనుకో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అట్లంతా ఉంటాయి అవి అన్నీ చూసుకోాల ముందే లేకపోతే ఎట్లా అట్లా వెళ్ళండి అవి
అ మన సరౌండింగ్స్ అంత పెద్ద మౌంటైన్స్ ఏమి ఉండవు కదండి
మన సరౌండింగ్స్
కిలోమీటర్ సబో అడి ఇకా మనం ఇప్పుడు మన సరౌండింగ్ ఏరియాస్ లో ఉండే మౌంటైన్స్ ఏంటి చూసినా అంత హైట్ ఏంటి లేవు సో మనకి ఇంద పైకి వెళ క్లైమేట్ కూల్గా ఉంటుంది కానీ ఆయాక్సిజన్ అలా ఏం ప్రాబ్లమ్ ఉన్నద
హ
ఇక్కడ అలా ఎక్కడకన్నా పార్క్కి అలా వెళ్తుంటారండి ఇప్పుడు పిక్నిక్ ఫ్యామిలీతో
ఆ ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటామ అండి ఎక్కడికైనా టెంపుల్స్ కాగానీ పార్క్ కానీ అట్లంతా పోతా ఉంట ట్టామడి
పార్క్కు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుందండి ఆ సరౌండింగ్స్ గాని
అక్కడ పిల్లలు ఆడుకుని చాలా చ మన సా మన కుటుంబంతోనే కాక వేరే కుటుంబాలు వస్తాయండి కొంతమంది ఫ్రెండ్స్ రావచ్చు కొంతమంది అంతా ఫ్యామిలీ మొత్తం మొత్తం రావచ్చు పిల్లలు ఉంటారు అందరికి ఆడుకునేకి అక్కడ అన్ని ఉంటాయిన్నమాట నా పార్కు లో చిన్న పిల్లలు లు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సరదాగా కుటుంబంతో కలిసి ఆడుకుంటారంండి పార్కు లో చాలా బాగుంటుందండి పాప కూడా వాళ్ళు వాళ్ళ కష్టపడిన కష్టపడే టైం మొత్తం మర్చిపోయి అక్కడ కొంచెం ఆనందంగా విశ్రాంతి తీసుకుంటారు సరదాగా వాళ్ళ కుటుంబంతో కలిసి
ఎప్పుడైనా ఎప్పుడెప్పుడు వెళ్తుూ ఉంటారండి ఇలా
ఎప్పుడన్నా అట్లా సడేస్ కానీ అట్లా అట్లా అప్పుడుంటా వెళ్తుంటామండి
మన ఇద చల్ పతుంది కావుడి కానీ ఫేవరెట్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయండీ ఇండియాలోనే కాక వేరే
ఉన్నయండి చాలా నాకు ఇతర వేరే దేశం పోవాలి అక్కడ ఒక ప్లేస్ చూడాలంటే చాలా ఇష్టం అండి
తెలిసిన సమాచారాన్ని మాతో అందచేసుకున్నందుకు ధన్యవాదాలండీ
ఇంక ట్రావెల్ చేయడం